సంజోపండి
మీరే చెప్పండి అట్లెట్ల పోయినారు అంత అంత మాత్రం తెలీదా
నాకేం తెలుసు టైమ్ బాగుంది ఫాలో మా బావకు ఆ చెప్తే నీకు ముందే టైమ్ బాగాలేదుప్ప ఎందుకు పోయినవు నువ్వ అసలు చాలా రోజు
నైట్ బోట్ల అయినా కొండ ఎక్కడం రిస్క్ అండి ఈ మధ్య కాలంలో ఎవరు ఎక్కట్లే
అందరూ ఉన్నారు మరి అట్లేం క్లోజ్ చేయలేదు
హ చేయదుయినా మనకి టెన్షన్ వస్తాంది బయం భయంగా కల్లా పొద్దునైతే మేలు
ఊ రోట్లో
ఆరు వందల మెట్లు అంటే ఏడుంటావు ఇప్పుడు అందుకె ని దగ్గర
అదిదాటి
అందిజినేశం దాట్యా
ఆంజనేయస్వామి కూడా ఇంకా రాలేదు
ఆ వచ్చింది ఆరు వందల మెట్లకి రాదు అంజ అంగే ఎక్కడికలే ఆ అమ్మయ్యా ఆ నరిచే చోటన్న పడింది మే నికంత దెబ్బలు తగలవు కొంచెం నడిచేది ఉంటుందే ఈ మెటుకున్ మీద పడి పాప అవి ముందే రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు
డబ్బుంట్లో ఉండి వచ్చిందంట
మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏమి కాద్
ఆ పాబ నీలి అల్లాడిపోయింది వాటర్ తెస్తాందంట ఇంగో ఒకక్క నిమిషం ముందుచ్ చిన్నింటి ఆ పోపు పక్కనే ఉండేదంట ఆ వాట్ పై నుంచి చూస్తానంటే అట్లే పన్నానంట ముందరికి ఎంత సౌండ్ వచ్చిందో తెలుసా
వాళ్ళునిక్పెనార
ఆ అది ఆ నందినీ వల్లూ ముందరె అ ఎ ళ్ళిపోతన్నారు ఇంకో ఇద్దరు వాళ్ళు ముందర్ పోతాంటే ఆ ఈ పాపొచ్చేసి నా దగ్గర ఉన్న పాప ఫోన్ చేసి రాండిస్ ఈ పాప పడిం పోయింది అసలు రక్తం కారతాంది చాన ఫాస్ట్గ రాండి అని అంటె వాళ్ళిద్దరు ఉరుక్కుంట వచ్చినారంట అసలు
యా
అసలు ఉనికి పొయినారు వాల్ ముగ్గరు
మొత్తం ఎంత మంది పె పోయినారు
నలుగరమే
నలుగురు మే అంటే ముగ్గురు వనకినారు ఇంగ అయిన వాళ్ళు కూడ అంత స్పీడ్ అ ఎట్ల బోతారు నిన్ను చూసుకోని పోలేదా
నేను ఇంకో అ ఇంకొ పాప వాళ్ళ చెల్లలు అన్న వలా మేమి ఇద్దరం కొంచెం లావున్నాం మేమి ఇద్దరం అంటన్నాం ఎందుకు అంత ఫాస్ట్ పోతన్నారు మీకెమన్న ఉంద అంటె ఆడ బ్యాచ్లు బ్యాచ్లు ఆపేస్తారు మీకు అర్థమయితాంద పోదాం ఒ పోదాం రా అనన్నారు
ఆ అయ్యో ఎవరో వాళ్ళ భవాన్ లాంటి వాళ్ళు పాత్ర గత్తెలు
మళ్ళీ ఎప్పుడు నిదానంగె పిల్చకపోతారు ఎందుకో ఈసారట్ల అప్పుడు అరుణాచలం పోయినప్పుడు ఎంత బా ఫ్రీగా పోయెసొచ్చినామ్
ఇంగేమ్ చేస్తాం ఈరోజు అసలట్లుంది
ఏందో మల్ల ఎప్పుడన్న పోయేసోళ్ళం స్టెప్స్ ఎక్కి అంతె
నిదానంగ పోయిరాళ్లు అప్పుడంతె
నాకు జూన్ లో ఎగ్జామ్స్ కదా అయిపోతె పోదామ్ అట్లే వస్తావ నేను ఆడే ఉంటా కదా
మాయమ్మ ఇంకోసారి మెట్ వద్దులే ఎగిచ్చితంతాది ఇంగ
ఈసారి మీ ఇంట్లో వాళ్ళతొ పో నిదానంగా ఎక్కుతారు
వీళ్ళని పిలుచుకొని ఇంట్లో వాళ్ళని పిలుచుకొని రాండింక
అవును అవును ఇంట్లో వాళ్ళకి రియాక్షన్ ఏంది
వాళ్ళు పాపం నందిని ఆ రోజు నైటే ఫోన్ చేద్దామంటే ఎందుకు పనుకొంటారు భయపెట్టి పెట్టించడం ఎందుకు అని చెప్పలా నేను నందిని పొద్దున్నే పది గంటలకు ఫోన్ చేసి ఆంటీ ఇట్లా పడింది ఈ పాప
ఆ
అంటే వీళ్ళు భయపడిందంట అందుకే నందిని నేను చెప్ తనే ఉన్నావ్ వద్దు వద్దు అని పెద్దలు మాట్లు ఇంకొండా పోతుంది ఇట్లా చేసుకుంటుంది అని
ఆ పాపం ఇగా పుట్టబర్తికి వచ్చి ఆటి నుండి ఇట్ల వచ్ వచ్చినవా
హ్మ్
హ
నేను అప్ప పొస్సానా వొద్దులే ఇప్పటికే చానా తిరిగినావు సరే మా దనపర్లోనే దిగేయని ఆడే దిగేమంటే పాపం రాత్రి అంతా ఎట్లా కుక్కలా తిరిగింది ఆ స్టిచెస్ తీసేది పక్కా నా దగ్ దగ్గర నుండి చూసిందా తినేక్కుడా కాలేదం అన్నమే పోలేంటా ఆ పాపకి
అయా అయి పోనీ తితంట కద
అస్సలు ఇంక సరిగ్గా మాట్లాడరు నా వల్ల చాలా డిసప్పయింట్ అయినారు
ఎందుకు ఏం నువ్వు ఏమైనా కావాలని చేస్త సనవ
అంటే వాళ్ళు చొప్పిన మాట వినలేదు అని వాళ్ళ బాధ
ఓయమ్మ
ఉమ్
ఇంగంతా అట్లావన్నీ పట్టించుంటే
ముందులాగా మాట్లాడలే పాప
యెర్ నందినీనా
ఉహ్ అంటే ఏమంటే ఏమన్నట్టు మాట్లాడుతంది
ఆ నువ్వేం చేస్నావ్ ఆత్ర పెట్టిందేమో వాళ్ళు ఎక్కించిదే వాళ్ళు పడిందే నువ్వు దెబ్బలు తగిలిండే నీకు
చోప్పిన మాట వింటే ఇట్లా జరిగేది కాదు కాద చొప్పన మాటె వినదుూ ఏం చోప్పినా విందు అని ముప్పుప్పు తినమని అడిగనింటి తినమని చో ప్తాంనం కదా ఏంది విల్ల అసలు అని అమ కో
ఏందొ ఇంతాకు ముంద అంత బాభాయి వచ్చారు ఇజాలండి వెంధో
ఈ గ్యాప్ లో అరుణాచలం కూడా పోయింది అప్పుడు రమ్మన్ంటే నేను పోలే
ఆ
నేను పోయినంతే అంతే ఆడ కానీ బా చూస కుండ
అదే స్టెప్స్ కాదు కదా
ముందుసారి మా వాళ్ళతో పోయినా కదా ఫ్రెండ్స్ తో స్కూల్ ఫ్రెండ్స్ తో అప్పుడు ఎంత పాయకి న వాళ్ళలే ఆశ రిపోన రేంది నువ్వే ననే
వాళ్ళనిదా ఎక్దాన్నరమో
ఆ వాళ్ళు చాలనితానం
మాల ఇేంది పోడం పోడం ఆరు స్టెప్పు ఆరు వందల
మధ్యలో కూర్చున్నాాలి రెండుసార్లు
అయిన్న ఒకేసారి జొమాటాలు ఎక్కువ వచ్చది తెసుంతా
చాలా స్ట్ వచ్చింది తడిచిపోయినాయి బట్టలు అన్నీ
దే ముొబత్
నా జీన్స్ ప్యాంట్ వేసుకొని పోయినా నా మా మచుకుందాంమన్నా వాపప్పనందిని మార్చుకుందాం అనింది సర్లే మార్చు కుంటాం కదా అని జీన్ేసుకొని పోయినాం మొత్తం పసుపు కుంకుమ అన్నిీ అయినాయి ఆ ఫ్యాన్కి దుర్లాళ్ జిలే జూతది దొల్లాడినట్టుంది నాకు తెలిసి ఆడ దొర్లిన ను అనుకుంటా మెట్
అందుకే ఊరిన పడితే అంత దెబ్బ తగలదు
మ్మ్ అది ఫ్యాంట్ చూసే తెలుసుకోవచ్చు ఇంతగా దొర్లినాన్ అనీ
అయ్యాయో
అది నాన్ వెట్టింటే నల్ల గా వచ్చింది రెండోసార్ నాన్ వెట్టినా అయినా వచ్చింది వయమ్మూ ఉదే
అయినా ఏం ఈ సారి జుతా కేదా
ఏం లోపం ఉందో ఏమో అర్థమే కాలే
లోపం ఏముండది ఏమబ్బా
అది అలీ పిరి మెట్ల దగ్గర అట్లెట్లా అయింది అసలు
అదే కదా ఎప్పుడు అసలు కి ఎవరికి చూడలేదు కదా
మ్మ్
ఆహా ఎవరికి ఇన్ లా ఇట్లా తిరుపతి దెబ్బల్ తగిలిండది కూడా
ఎంది
ఇట్లా దెబ్బ పోయి ఎవురికి ఇట్లా దెబ్బలు తగిలిండేది ఇన్లేదు ఇంతవరకు ఫస్ట్ టైం వింటన్నా
కొచ్చేసి నందువే దారుణం
హు ఇంగ ఎనిక్కి అంటే ఎట్ల నువు ఏం కావాల అని రాలే కద మళ్ళ పో
ఖచ్చితంగా ఇయర్ లోనే పోయి రాళ్ళ
ఆ ఎగ్జామ్స్ అయిపోతానే అన్ని పోయిరా
కానీ ఆ కుట్లు అది అది చాలా పెరుగుతాంటదా మచ్చ పోదా
ఏమో అది ఒక్కో శరీరం మా తమ్ముడికి అయితే అట్లే ఉంది ఇప్పటికి
తల పైన అట్లే ఉంద
ఉంది ఇడ కరెక్ట్ గా రైట్ సైడ్ ఇట్ల జంపుగ్ పడింది ఐబ్రో పైన
హ్మ్ అది ఐబ్రో కన్నా ఐబ్రోకి ఒక వ సింగల్ గ్యాప్ ఇచ్చు కొని పైన పడింది
హ్మ్ బ్బ అంటే నీకు ఫస్ట్ లో తెలిలేద త మొత్తాండిదాదో క్క
సలు ఏమీ స్పర్శ కూడ్ లేదు నాకు
ఆ
లేస్ చూస్తే అవును కదా నేను అలిపిరి మెట్ల దగ్గర ఉన్నా నేన్ మెట్లు ఎక్కుతన్న కదా అనుకున్నా నాకు సుగ వచ్చినాక నాగైదె తల తగిలినట్టు కూడా లేదు ఎవరో పసుపు పెట్టినర్ మంటేంది గట్టిగ కొంచెం నొప్పి ఉంటుందమ్మా అని అంటంటే ఎందుకు నొప్పి ఉంట్ ఉందని నాకార్థం కాలేదు ఇప్పటికూడా నాక్ నొప్పీలా న్నారు కల్లాజ్ఞ
మయ పసం పెడితే అసలు పెట్టకూడదు అంటే చద్దా అసలు చోట
హ్మ్
డాక్టర్ అడ్తాడు ఆడేం చెప్పలేదా వాళ్ళు
ఆహా డాక్టరే పెట్టిన్నేది అయమ్మ డాక్ త డాక్ట తర్ నేను అంటాంది అయమ్మ ఆయమ్మె తింది
హ్మ్ ఇంగ అప్పుడు మంట అయ్యిందా
పో అల్లాడిపోయిన ఆ చెమటక్ కీ ఆ రక్తం అనేది కార్తాంది కండ్లలేకి ఒస్తాంటే మా ఫ్రెండ్ చూసుకొని తుడుతనే ఉన్నారు ఏముంది చిన్నదే గద్ అది ఎందుకంత కార్తాంది అని నాక్ అర్తం కాలే తలంతా నొప్పిస్తాంది చుమ్మ అంటాంది వాళ్ళు కుట్ ట్లన్ తాంది ఏంది కుట్ల వరకు ఒత్ తింద ఇది నేను ఎళ్ళిపోతాను ఒదు హాస్పిటల్ ఎళ్ళిపోతాను అన్నా మేందిని యత్ వచ్చి అదేం చిన్నదెబ్బ తగిలినాయి అని పెద్ద బొక్క పడింది ఉండు మూసుకొని అని ఆ పాప
ఆడ గుడ వాళ్ళని సతాయిచ్చినావా
మ్మ్
పాప్ము నాలుగ్ డిసప్పాయింట్ అయింటారు
అల్ది డిజంపాయిట్ అయినారు వాళ్ళు
మల్ల ల్యాకుంటే ఆడ గుడ సతాయిచ్చినావేమో
తుప్పిన్ మాట ఇనల్ల గదా అంతా ఏందినే నాకు కుచ్చోంటే ఏం బై అవును గదా ఇంజక్షన్ ఇంత వరకు ఎప్పు ఇచ్చినా రు ఇస్తా అన్నారు ఇచ్చినారు అది చెక్కుతానే ఉన్నారు చెక్కుతానే ఉన్నారు ఆ పాప ఒచ్చి అదంతా అయిపోయే వరకు చెప్తానే ఉంటారా అని అనింద్ దే ఉంది చూ డాక్టర్ ఒచ్చి లేదమ్మా ఇప్పుడికి నొప్పి తెలియకోండ ఉండాల అంటే ఆ నొప్పి లేదు నొప్పి లేదని గెట్టిగ అరిచినా ఆహ్ ముఫుడు అప్పుడు కుట్ల వేసినారు ఇంకా
అండ మత్ వచ్చే వరకు ఇస్తానే ఉన్నారు ఇక్షన్ లో
ఆ
మళయ ఎన్ని
తీసారు ఎత్ తరు తితారు ఏతారు అది ప్లేస్లులో తల కి చుట్టూ అను ఇంగా చూసుకో ఉ దెబ్బ చుట్టూ ఎత్తరు అది చెక్కుతారు తితారు చెక్కుతారు తితారు ఏ ఈనాడు కుట్టన్నవిల్ చుట్టు ఏస్తారు చిక్కుాతారు తీస్తన్న రు కంట్రోల్ నీళ్ళు సున్ర్ నేను ఉందింది చూస్త అబ్ప్పు ఊర్కో నువ్వు వంత ఏందుదు ముసుకని కళ్ళ ముంసుకో నువ్వు మడ్సాంగా అని అబ్బప్పు వద్దునే చొప్పుకో లేనే అడ్ పి ఏంది వాళ్లు తీసి ఎక్కుతంది అది దారం కుట్లేది దారం కండ్ల పైన పడుతంది కళ్ళు తిరుస్తాది పప మూసుకో తెరిస్తే చుట్ట అంతాను అని అంటాంది కళ్ళు కొనును ఆధారం కళ్ళల మీద పడతంది ఇట్లా చెయ్యి తీస్తంటే చెయ్యి ఎత్తే అయిపోతావు నువ్వు మూసుకొని ఉండు అని ఆ పప్ప పద్దుది
ఏది జుత్త
తాను రంగస్త్ లో తీ
తాబి
దారం కండ్ల పైన బట్టి ఎప్పుడన చూసుకోలేదు లేదు అది ఎత్తడి కండ్ల పైన పట్టంది కట్ చేస్తా అంటే అది ఇది డ్రస్సు కుట్టినట్టు కుడతాన్నాడు అట్లే
ఇట్లా ద దారం ఏసిట్ల ద
ఆ
వా
వైరుతో అది గూడా
మయం మల్ల అది ఇప్పుడు కజ్ చెత్తరంటా
అదే ఆపప్పు అడిగితే అదే రాలిపోతుంది అన్నారు వాళ్లు
ఆ